అ మేడం మీరు ఎక్కడికి వెళ్తారండి మీ దేవుళ్ళ దగ్గరికి పుణ్యక్షేత్రాలు అంటే చాలా ఇష్టం
ఆల్మోస్ట్ ఇప్పుడు మీ చిత్రం అంటేనే ఇష్టం మేడం ఇదియాదని ఎంలే అ ఉ వేములవాడ మేడారం చాలగిరుగు తిరుపతి
ఓకే ఇవన్నీ వెళ్ళొచ్చార
ఆ వెళ్ళాం మేడం
అవునా అ నేను తిరుపతికి వెళ్ళాను భేములవాడ వెళ్ళాను ఇది భద్రాచలం వెళ్ళాను
భద్రాచాలాం కూద వెళ్ళాను ఇ మచ్చ
ఇ తిరుపతి అంటే ఇగా అయితేయి కదా అక్కడికి వెళ్ళొచ్చాము అదివి ఇయర్లీ వన్స్ వెళ్తాము ఇక వేములవాడ అంటే ఇయర్లీ టూ టైమ్స్ వెళ్తాము మేడారం వచ్చేసి త్రీ ఇయర్స్ క ఒకసారి ఉంటది కదా జాతర మ్ ఓకే తిరుపతి గురించి మీరెమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే వెళ్ళొచ్చాన అన్నారు కదా నాకు అంతగా తెలియదు అన్నట్టు ఫస్ట్ టైం వెళ్ళాను అంతే
మ్ అంటే ఎక్స్ప్లెయిన్ ఎం లేదు కానీ ఏడుకొండల మీద ఉంటాడు కదా అదే అదే అదే ఫుల్ ఎగ్జైట్మెంట్ లాగా అనిపిస్తది
ఓకే అవన్నీ స్టెప్స్ ఎక్కిపోతారా లేకుంటే బస్ ఏమన్నా
లేదు మేడం స్టెప్స్ ఎకి వెళ్ళా ఇప్పటి వరకుయి వచ్చేటప్పుడు బస్ లో వచ్చాము వన్ డే మొత్తం వల్లే పేజేస్తాము అక్కడ దర్శనాలు గుడా ఆల్మోస్ట్ టు వన్ డే టైమ్ పడుతది మేడం అక్కడ లడ్డు చాలా ఫేమస్ మేడం చాలా బాగుంటది
ఓకే
మీరు మేడం
నేనంటే నాకు తిరుపతికి వెళ్లొచ్చాను టూ టైమ్ పెద్దగా అంతే తెలియదు బట్ వేములవాడ మొత్తం తెలుసండి వేములవాడకి ఎళ్తాము అక్కడ
అవును మేడం ఏంలే ఆ శివుడు అవును
టాడో సో మండే రోజైతే మండే ఆల్మోస్ట్ సండే ఎళ్తాము మండే దర్శనం చేసుకుంటాము అన్నట్టు సో ఏమున్నది మార్నింగ్ స్నానం చేసి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఇంకా బోనం కూడా ఉంటది కోడలు ముందే కడతారు ఆ కడతారు ఇంకా బోనం కూడా సమర్పించాలి అక్కడ
అవును మేడం నీను కూడా వెళ్ళాను కోడ కూడా కట్టాను బోనం సమర్పించాను
ఖచ్చితంగా చేసిరావాల అక్కడ పోయినా అనుకో ఊ ఇది బోనం అంటే నార్మల్ గా ఆ రైస్ తీసుకొని పసుపేసేసి వండేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఒక కోడిని కోసేసి కోడినైనా మనకి ఎంత ఉంటే అంతలో కోడిని కోసేసి ఆ బోన సబర్పిచ్చుకుంటాయ్ పోతుంది
అవును మేం కూడా బోనం జేసి అలానే చేసామండి దర్శనం చేసుకున్నాము కోడ గట్టిగన
ఆ
అక్కడ వచి కావచ్చు ఎక్కడకి ఏన్న కుంకుమ గాజులు కంపల్సరిగా తెచ్చుకోవాలం అలాడమే నాడ పెరి అవి తెచ్చుకున్నాము
ఆ అవును
తోటి మేడారం మేడారం కూడా టూ ఇయర్స్ ఒకసారి జాతర జరుగుతదని అదే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఎప్పుడైనా రావచ్చు అండి
ఓకే ఎప్పుడైనా వెళ్ళొచ్చా మా నార్మల్ డేస్ లో కూడా న జాతర ఉంటది అక్కడ అంటే నా జాతర అంటే నార్మల్గా ఉం టదా అనన్
ఆ ఉంటది మ్యామ్ ఫెసిలిటీస్ ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అప్పల్లాగా ఏం లేదు మేడం చాలా బావుంది
ఓకే ఓకే ఉమ్మ్ మేడారం దగ్గర సమ్మక్క సార క్క మ్ మ్
పగడిద్ద పగడింద రాజాంట రాజు వేరే గోవిందరాజు అంటారు
అ ఓకే ఇది చంపన్న అ వాగు అంటారు కదా అవును అందులో స్నానం చేయాలంటారు మ్
చాలా బాగుంటది అంటే మనం ఏ మొకు కున్నది నెరవేరుతాదని భక్తుల కోరిక విశ్వాసం అది
ఓకే ఓకే అది నిజమేనండి
నిజంగానే మనం జరుగుతదది
ఆ
మనకు నమ్మకం ఉండాలి పనిలో అంత ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే జరుగుతది
ఓకే ఓ ఇంకా ఇంకేం వెళ్ళొచ్చారు
యాదగిరి గుట్ట కూడా వెళ్ళాం మేము
ఆహా నీన్ కూడా వెళ్ళాను వన్ టైమ్ ఎళ్ళాను
మేమూ వన్ టైమే వెళ్ళాం మేడం బావుంటదా కవుడల్లే దర్శనం చేసుకునేవారు వెయిట్ చేసి ప్రసాదం కూడా
ఓకే ఉమ్
సురేంద్రపురి ఉంటది అవును మేడం సురేంద్రపురి కూడా ఉన్ పైగా అక్కడ అన్ని రకాల పుణ్యక్షేత్ర అన్ని రకాల దేవుళ్ళు కనపడతారు
ఓకే నేను కూడా యాదగిరి గుట్ట వెళ్లొచ్చాను, కానీ మేము బస్సు కి వెళ్ళాం, మేము కూడా సేమ్ అక్కడ కూడా నరసింహస్వామి కదా
ఆ అయితే అవునా ఇటు మళ్ళీ పోతే శ్రీశైల శ్రీశైలం మల్లన్న స్వామి అంటారు కదా
ఆ అది నేను వెళ్ళలే శ్రీశైలానికి అక్కడ బాగుంటదా
ఆ విన్నాను మేడం ఇక్కడ బస్ లో పదు కూడా అమెరికాని అది కూడా చాలా కానీ ఏప్పుడూ కుదరలేదు అది వెళ్ళాలి
ఓకే
మాలి సే సింహాచలము నరసింహస్వామి గుడి గుట్ట పై పెట్టారు అది కూడా బావున్ టాయ్ మేడం
ఓకే ఓకే ఇంకేముటయ్ ఫేమస్ ఆహా ఇది వరంగలు వేస్ స్తంభాల గుడి కూడా ఉంటుంది కదా
గుడి వేయి స్తంభాల గుడి
భద్రకాళి టెంపుల్ అంతేనా ఇవన్నీ వరంగాల్లో ఉంటాయిగా
లో కాకతీయ కాలంలో కట్టినవి
ఆ ఆ
శిల్పాలతోటి కట్టిండ్రు కదా బాగుంటాయి అండి
ఆ అవును
నేన్ రాను మీరు వెళ్ల అండి రత్నవరం రామప్ప
రామప్ ఆ వెళ్లాను రామప్ ఆ వేయి స్తంభాలు గుడి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తది
అవును అండి అవి కాకతీయ కాలంలో కట్ అ అంటే అవి రాతి తోడు కట్టాలి కదకటి చెక్కు చెదురుకుంటూ ఉంటాయి
మ్ అవునవును అవి బాగుంటాయి నాకు సేమ్ ఉన్నట్టు అనిపిస్తాయి చూసాం మేము కూడా
అక్కడ మట్టికి ఇంత కూడా గ్రాండ్ అనేది ఖరాబ్ కాకుంటున్నది ఇప్పటి వరకు అది అక్కడా అదే మన నార్మ అంటే అది అప్పట్లో రాజులు వేరే ప్లేసెస్ తెచ్చిపోవడం వల్లనే ఏమో తెలియదు కానీ డిఫరెంట్గా ఉంటుంది అక్క ఇస్కాన్ ఇది
ఓకే ఓకే
మళ్ళ అక్కడా రామప్ప చెరువు కూడా చాలా ఫేమస్ కద
ఉహు
చెప్పండి మేడం
ఆ అదే వింటున్నా మేడం ఇంకొకటి వచ్చేసి కొండగట్టు కూడా బానే ఉంటుంది
అవును మేడం ఆ అవును మేడం కొండగట్టక వెళ్ళాను నేను కూడా దర్శనం ఏమో కానీ అక్కడ పుల్లి కోతులో ఉండె ఇట్లా కూడా ఒక్కొక్కసారి చాలా టెన్షన్ పడ్డాము మీదికి వచ్చేసాయి
అవునవును కోతులు ఉంటాయి చూసా నేను కూడా కొండగట్టు ఆ అది కూడా బానే ఉంటది ఆ కోయిన్స్ కూడా పెడ్ తరగాదక్కడ ఏమన్న కోరుక కోరుకోను అవును అదే అదే నాక్ తెలుసు
ఉమ్ బాగుంటది ఆడ కూడా కొండగ ట్టు అంటే ఏం నో ఏం నోముకున్ మ్ నమ్ముకుం మొక్కుకున్నది జరుగుతది అలానే ఇక్కడ కురవి స్వామి కురువిందా కురివి వీరభద్ర స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్ అప్పట్లో కాకితేలకాలనా వచో వాళ్ళే ఒక రాజుల కాలం నాటిది దేవస్థానం అది అది కూడా బాగుంటుంది శివరాత్రి చాలా బాగా జరుగు
ఇది శివరాత్రికి ఇంకా పాలకు కూడా బాగానే ఉంటందిక పాల సామన్న అంటారు కద అది మీరెల్లా హ
లె లే మేడం ఇప్పుడు వెళ్ళావాలన కుదరలేదు మళ్ళీ వరంగల్ సైడు ఎర్రగడ్టి గుట్ట అంటారు పైన నరసింహసోమి అక్కడ కూడా జాతర జరుగుతుంది వరంగల్ సైడ్
ఎర్రగట్టు గుట్ట అంటే నరసింహసమి ఉంటాడా
ఆ అవును మేడం పైన కార్నర్ కొంటాడు అక్కడ పైకి ఓక అల్ ఆయిల్ పోయాల అ మనకి చిన్న వే ఉంటుంది పైకెక్కడానికి బాగుంటది మేడం అక్కడ కూడా మళ్ళీ మైబాదులు వచ్చి గుడి అని ఉంటుంది అది కూడా బాగుంటుంది మ
అక్కడ ఏం దేవుడు ఉంటాడు
శివసామ గుడి అంటడి బాగుంటుంది అ మేడం నార్మల్ బిల్డింగ్ టైప్నే ఉంటుంది మూడు సోలాలుగా ఉంటది చాలా పీస్ఫుల్గా ఉంటాది
ఓకే ఓకే అది నేను రాలేదు ఆ ఇంకొకటి విజయవాడ కడ కూడా కనక వెళ్ళొచ్చారా మీరు అది సూపర్ ఉంటుది మే కూడా చూ చనా
ఆ చాలా బావుంటది మేడమ్
అదే అదే కింద కృష్ణా నది ఇటు సైడ్ ఆట్ సైడ్ ఏమో దుర్గమ్మ
అవును మేడం భద్రాచలం కూడా బాగుంటుంది గోదావరి నాది ఆ గోదావరి అవును మేడం గోదావరిలో మునుగు మున్న పాపాలు పోతాయంటారు
ఆ
అది కూడా బాగుంటుది మళ్ళీ ఇటోచ్చేసి కాళేశ్వరం అండి బాగుంటది
కాళేశ్వరమా శివడు ఉంటాడు కదా
కుబడు
హ్మ్
ఈశ్వరుడు కూడా ఉంటడు ఎక్కడ కూడ ఏ విగ్రహం ఉండదు కానీ ఒక్క గుడినే ఉంటది శనీశ్వర దేవాలయం.
ఎక్కడ శ్రీ శ్రీ శ్రీ శ్రీశైలమా శ్రీకా కాళేశ్వరం ఓకే,
అక్కడ బ్రహ్మదేవుడు ముగ్గురు త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి ఏ గుడిలో ఉండవంటారు మేడం. అక్కడ మాత్రమే ఉంది అంటే మేడం
ఆ
ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మేడం
తప్పక్ తప్పకుండా చేస్తానండి ఆ
ఓకే అండి
ఓకే మ్యామ్ థ్యాంక్ యూ